బానే వినిపిస్తు ఇంటికాడే
ఉ తనతో మాట్లాడిన ఇప్పుడు ఏంటి ఈ పక్కన ఓ రంపం సౌండే వచ్చేతుందని చెప్పి పైకి వెళ్ళాను దాని వల్ల అనుకుంటా
ఏంటి కట్ అయిపోయిందా నట్ట అందగా
ఆ అందుకనే పైకి ఎళ్తే నెట్ ఆఫ్ అయిపోయినట్టుంది
అయ్యో నిన్నా అమావాస్య డ్యూటీ ఎకువైపోయింద నాకు కడుపులొ తిప్పెత్తుంది పొద్దున్న మా హాస్టల్ నిజ అసలు బలేదు టిఫిన్ కని వెళ్ళిపోతున్నాను మీషో వాడు వచ్చాడు అవి వచ్చింది ఆర్డర్
హ అచిందా బిల్ట్ ఆ
అవును వె స్టిక్ అందుకే కదా ఫ్యాన్ కుట్టేసి గబ గవ వేసుకొని పెట్టేసాను ఫోటోలు
బానే ఉంది చూడడానికి నువ్వు రెడీ అయితే బాగానే ఉంటదులే
ఆను అయి బావే అడుగు చెప్తా కన్నా ఎల్లి నుంచుంటేక్కడో పిల్లేంది అసలు కడుపులో అంతా ఎటి స్టమక్ అయిపోయినట్టు మోహన్ తిప్పేతున్నట్టు కడుపులో తిప్పేతున్నట్టు ఒక రకం కదమ్మా
ఉ ఏం తిన్నామ ఏంటి పొద్దున్న
పప్పు పప్పు దోసకాయ పొద్దున్నే వేడుశనగ చట్నీ అవి వేడుశనగ్గులను నాకు చాలా ఎఫర్ట్ చూపిచ్చిద్ది అసలు వెంటనేనా
హ్మ్ హు
నాలుక తిరగ పెట్టేతది అన్నింటినీ చూపిచ్చద్దు
మ్మ్ కొంచం పప్పు తంట కూడా అలాగ అవుతుదా పప్పు పడదు చాలా మందికి
అదే అసిడిటీ ఓటీను డు ఈ ఏడు శనగులు ఈ పప్పు రెండు కలిసిఒచ్చేసింది మాకు ఇంగ అంతే ఇప్పుడు కూడా ఇంకా తెంపులు వచ్చేత్తున్నాయి కడువులో వేన్నిట్లో కొంచెం చే ల వేసుకొని హట్ వాటర్ కాసుకొని సిప్ చేస్తున్నాం అలా ఇచ్చేత్త ఉన్నాను తేనె తేనె బాటిల్ ఉంది అది వేసుకుని తినేసను సగం నోట్లో వేసుకున్నాను టూ త్రీ స్పూన్సన్న తినేస్ ఉంటను
ఆహ హ్మ్ హు పొద్దున్న అక్కడికి వెళ్ళ త్తం కదా అక్కడ క్లాస్ చెప్తున్నా అనమాట ఇగ ఇంటి పైకి మనకి అలా రాకూడదంట అంటే మనం ఫుల్ గా తిని అంటే అలా వస్తే మంచిది కాదంట
న సగం సగంసగంతిన్న వచ్చేస్తుంది కదే
హమ్ అదే
మీరు ఏం చెయ్యాలంట రాకుండా వంటకి
పైకి బేవు బేవుని రాకుద్దంట అలాగ అంటే హెల్త్ కంప్లైంట్ ఏదో ఉన్నట్టంట అలా ఉంటే
అయ చచ్చిపోతనేమో నాకు ఏదో రోగం వచ్చేసిందైతే
కానీ చాలా మందిగా వత్తది అలాగ నాకు ఏంటి బాగా ఎక్కువ తింటే వస్తాది నాకు పెద్దగా రాదు ఎక్కువ
నేను లైట్ గా తిన్నా అసలు ఏదన్నా కొంచెం గ్యాస్ట్రిక్ పెరిగేది ఏదన్నా తిన్నానంటే చాలే బాబా ఈ సోర్ ఫుడ్ పుల్లని పదార్థాలు ఏయన్నా తిన్నా కూడా అంతే
హ్మ్మ్ ఆవును పులం తిన్నె నాకు పడదే పుల్లట్టు అలాంటివినా తిన్నానుకో అంటే ఇంకా అదే అదే వత్తది అప్పుడే
ఎరుసన్నగుల్లు బెల్లంతో కలిపి ఆచోత్తడ్చుడు ఆదితింట్టే బానే ఉన్నట్టదే విడిగా ఇలాంటి చట్నీలు అవి విడిగా వేపుకుని తండాలు లేదంటే ఉప్పమల్లోయి పులిహోర్లయి తినడం చూడు అలాంటివి ఎక్కువ తింటే చూపి
మ్మ్
ఇంట్లో వెర్సనగుళ్ళు ఉన్నాయి నేను ఇంకా అలా ఇంటి ఫ్రై చేసుకని తిందాం అనుకున్న గాని తినలేదు
ఆ ఒకసారి ఎల్నే కదా ముందు ఇలా ఇలా వచ్చేసి దాని వల్ల గ్యాస్ ఎక్కువైపోయి ఇలా ముందుకు వచ్చేసిందా దాని వల్ల గొంతుకంత ఇరిటేట్ అయిపోయింది నాది అప్పుడు చాలా రోజుల గొతు దరాలేదు కదా మాట రాలేదు కదా నాకు దాని నుంచి ఇప్పుడ అన్నాను మళ్ళీ చోపూడి వచ్చేసిందని చెప్పాను
ఆ
అని తెచ్చి పెడతాదిదే
అది ఎస్కొస్తవ అంటుంది
పెట్టుకుంటుంటే నాకు అలాగ అనిపతుంది వాక్ చేసేటప్పుడు బ్లూటూత్ లో సాంగ్స్ వింటా నడిచదాన అనమాట అలా నడితే మనం కొంచం బాగుంటది కదా అని ఒక త్రీ డేస్ అలాగే చే తర్వాత నొప్పిచ్చేసి చెబి తర్వాత మానేసాను
ఇక కొంచెం ఈవన్నీ కనెక్షన్ కదా ఈ నోస్ ఇయరు ఈ గొంతుకు ఇవన్నీ కనెక్ట్ అయి ఉంటాయి కదా ఏదనా ఒక దానికి ఎఫెక్ట్ చూపితే ఇంకోటి రియాక్ట్ అయిపోద్ నాక అప్పుడు గొంతుగా నప్పు ప్పు వచ్చినప్పుడు ఈ చవు పొట్టు వచ్చేసింది ఎప్పుడు అయ్ బాబాయ్ నరకం అమ్మ అందుకే భయమేసి తేనె మింగేసాను ఇప్పుడు గొంతుకు అప్సెట్ అయితే మళ్ళీ ఇంక రాలేనని మర్చిపోయాను ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పడం
ఏంటి
మ్యారేజ్ పాప ఉంది కదా వాళ్ల్ళ ఫియోన్జీకి చికెన్ పాక్స్ అంట
ఉహు
సిక్స్ డేస్ నుంచి అంట
అయ్యా అలా ఉంటే మళ్ళీ మ్యారేజ్ పోస్పోండ్ అవుతుది
పోస్ట్ ఆప్పటికి దిగిపోద్దంట కదా ఒక ట్వంటీ వన్ డేస్ ఉంటది లవెన్ డేస్ ట్వంటీ వన్ డేస్ అలా
హు తెలిదా నాకు ఎక్కువ దాని గురించి
హూ దగిపోతుందా అంట చెప్తుంది. బ్యాచలర్ పార్టీ ఏమి లేదు దరా అన్నాను
నువ్వు కాల్ చేసావా తనే చేసి సింద
మార్నింగ్ ఫోన్ చేసి విష్ చేసాను దానికి విష్ చేసిన తర్వాత విష్ చేసిన తర్వాత అక్క అదంతా అయి మనిద్దరం ఫోన్ మాట్లాడుకుని అన్నీ అయిపోయిన తర్వాత ఎప్పుడు పదింటికో పదకొండు గంటంటికి ఎప్పుడడు మెసేజ్ పెట్టిందట మళ్ళీ
హు
ఎర బ్యాచులర్ పార్ టి ఏం లేదా మాకు అని ఏం బ్యాచలర్ వా తిన బాబు ఇలా మీ అన్ని ఇలా వచ్చింది చికెన్ పోక్స్ సిక్స్ డేస్ నుంచి నాకు అసలు ఆ బాధలు ఏం చేసుకోబద్దాం అట్లా అంటుంది.
న అన్నాను నాకు మెసేజ్ చేయడమే కొంచెం బాధగా చేసినట్టు ఉంది అని
హ నువు బానే కనపెట్టే పొద్దున్న కాల్లో మాట్లాడి నేను కనబట్లేక పోయినను
హా అంటే తెలిసిపోతుంది. లేదురా ఇలారా ఇలా రా అంటుంది
అద ఇప్పుడున్న మాట పెడతు కదా నే ఇం కనపెట్టలేదు
ఇందుకు నేను ఫోన్ చేసిన నా అమ్మాయి కూడా అలాగేనేస సరేరా ఓకేరా అంటదే నాకు మీర గుర్తుొచ్చ స తెలుసా ఏంటి మన బ్యాచ్ లో ఉన్న అమ్మాయిలా మాట్లాడుతుందని
ఆ అయ్యో ఇలా చెప్తుంది త్వరగా తగ్గిపోవాలని చెప్ప చెప్పి ప్రేరు చేయ తనల మా అమ్మతో అని చెప్పానును, ఏదన్నా మంచి జరగాలని ప్రే కోరుకోవే అంటుంది, అప్పుడు మా అమ్మ చెప్తే ఎలా వచ్చిందంటమ్మా చికెన్ పాక్స్ వచ్చిందంటా అంటే, మా అమ్మ అంటనే నాకు మా మా పెళ్ళికి అలానే వచ్చింది. మీ డాడీ పెలి చుడ్లు చూత్తాక వచ్చినప్పటికి చికెన్ నాకు ఇలా వచ్చింది చికెన్ బాక్స్ వచ్చింది, ఆయన కూడా వచ్చసాడు పిలిచు చూడడానికి అప్పుడు మా మా అమ్మమ్మ ఉంటది కదా చోడ గొడతో పల్లకిలా ఉంది ఇలా వచ్చింది వద్దా అని చెప్తే వినలేదంట, అలానే చూపిించారంట, అప్పటికి నీరసంగా ఫేవర్ వచ్చేసిం నట్టు అయిపోతారు కదా మనుషులు ఇంకా చాలా నేర్చినయితే కదా అలాగే చూసారంట అది అయిన తర్వాత కా, వన్ మంత్ కు టూ మంత్స్ కు పెళ్ళ అయిపోయింది మా అమ్మకి ఆ అద అయిన తర్వాత కా అంత మాటికి మా డాడీ అని ఇవ్వడంట మ డాడీ జాగా ప్పింది మన వెళ్ల్ళ లాగదా అలా వచ్చిందంటే ఆ పెళ్ళ అసలు కను పంగా జరిగిపోద్దంట తెలుసా మంచిదేనంట అలా రావడం ఎందుకంటే ఆ చికెన్ పాక్స్ నే దేవత అంటారు కదా
ఆ
అందుకే అండి మంచి జరుగుతుదనే అర్ధం ఆ మనిద్దరినీ దేవతకి కలిపింది దేవతే కలిపిందిమ్మా దేవతే కలిపిందని చెప్పు కూడాడంట ఇలాంటి
నాకు చిన్నప్పుడు తెగొచ్చేసేది
ఎకైనా ఒసర అతుదా లైఫ్ లో అద
లేదు నాకు ఒక త్రీ టైమ్స్ అలా వచ్చేది నేను అప్పుడు అక్కడ ఉండేదాన్ని కదా ఇంటికి వచ్చి ఆవిడ స్నానం చేపిచ్చి ఏంటి మళ్ళీ తినడంలో కూడా చారు అన్నమే తినాలి
ఆ ఆ ఇష్టమైన అన్ని అడుగుతారు ఉందంత దం స్నానం చె చేంత వరకు ఏం ఫుడ్ గవాల ఎన్నాడద్దారు
హ అలీ వ్యాపక్ మొద్లో వ్యాపక్ మొద్ల లో తెగ తినేసా నా చిన్నప్పుడు
వేపగ ముద్దలేంటి ఇదేంటమ్మా కళ్ళు కల్లత్త తాగడానికి నీకు స్నానం చేపించ్చినప్పుడు నాకొచ్చిందే బాబు అరుంధతి సినిమా చూడ్డానికి వెళ్ళాం అప్పుడు అప్పటికే మా ఇల్లల్లో చాలా మందికి వచ్చింది ఇది అది వైరలే ఇంకా ఒకళ నుంచి ఒకరికి వచ్చేది తెలుసా స్ప్రెడ్ అయిపోది
నాకే ఎక్కువ వచ్చింది మా అన్నయ్యకి ఒకసారి వచ్చింది
అప్పడికే మా వీధిలో సగం మంది పిల్లలకి వచ్చేసింది ఇది ఆ రోజే నన్ను ఇంకా బాగా క్రౌడ్ లోకి వెళ్ళకూడదుఅసలా అ అయితే అప్పుడు మా అన్ని బర్త్డే అని మా డాడీ అరుంధతి మూవీకి తీసుకెళ్ళాడే అయి బాబోయ చూడమ్మా ఆ రోజు మా అన్ని బర్డే అయితే మా అన్ని రాలేదు నేను మా డాడీ మా అమ్మే వెళ్ళం మా అన్నీ రానన్నాడు ఆ రోజళ్ళి అది గోడ్ మీద ఎక్కుతది చూసావా దెయ్యిం మొహందీ ఇలా ఇలా పాకుతది పాలు కలిపిన తర్వాత అయ్యో బాబో అది తీగాడు లో చూసి జడుసు కొన్నానే ఆ ఫేవర్ లో వచ్చేసింది దెబ్బకి నాకు తెల్లారితే జీవం పోస్తారు
నేనా థియేటర్కెళ్ళాల్లే అండి దేకుతా చూత్తేనే భయం వేసిందే
మ్ బాబోయ్ చూసే జరమొచ్చేసిందే నాకు ఇంకా దెబ్బకది అలా అలా గుర్తుండిపోయింది మెమోరీ లాగా టెన్ మినిట్స్ అయిపోయింది చూడు కాల్ కట్ చేస్తే
ఆ సరే
హు